ఆ చెప్పండి ఆ చెప్పండి
ఆ
హలో
అ
వాయిస్ ఏం సరిగా వినిపించట్లేదు కట్ అయితంది సిగ్నల్ కరెక్ట్ గా లేదనుకుంటా ఆ ఇప్పుడు ఓకే
అవునా
ఉ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏముందండి కాళి ఇ పిల్లోడు తియక అడికి ఇడికి తిప్తాన్న
మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు
మమ్మీ వాళ్ళు ఖాళీ ఇగ ఇంట్లోనే ఉంటారు మమ్మీ ఫ్యాన్సీ ఫ్యాన్సీ బేరం చేస్తుంది మమ్మీ
ఆహా
ఉ డాడీ కూడా మమ్మీతో వెళ్తాడు అప్పుడప్పుడు లేదంటే బయట వర్క్ ఏమన్నా ఉంటే చేసుకుంటాడు. దో
ఆహా
అతే అంతే ఇగా
మీ బాబా ఆఫ్టర్నూన్ పడుకోడా
పనుకోని లేసిండు ఇక ఫైవ్ కి ఫైవ్ థర్టీ కి అట్లా పడుకుంటాడు మళ్ళీ ఇగ అప్పుడు వెళ్ళి టకా టకా వెళ్ళి వర్క్ చేసుకొని వస్తా బియ్యం గిట్లా కడుకొని కూరగాయలు గిట్లా కోసేసుకొని గిన్నెలు దోముకొని వస్తా
ఉ వీడు వీడు అట్ల్ అట్లా కాదు మార్నింగ్ పాడుక్ స్నానం పోసిన తర్వాత తిన్నాక పడుకుంటాడు. పడుకొని ఆఫ్టర్నూన్ వన్ కట్ల లేస్తాడు తిని మళ్ళా పడుకొని సిక్స్ కి లేస్తాడు. సిక్స్ సిక్స్ కి లేస్తే మళ్ళీ తిని నైట్ లెవెన్ కి పడుకోవడం మళ్ళ లెవ్ మా మామూలుగా తొందర పడుకోడు టెన్ ఎలెవెన్ కి పడుకుంటాడు.
వామ్మో అక్క నేను అట్లా అలవాటు చేయలేదు అక్క
వీడు అంటే ఈవినింగ్ సిక్స్ వరకు పడుక్ కునేసరికి తొందర పడుకోవడానికి చూడడు లేటుగానే పడుకుంటాడు.
అయితే నువ్వేం చేయాలంటే టైం టేబుల్ మార్చాల పిల్లోనిది ఎట్లా చెప్పనా మార్నింగు ఆ వ ఎన్నింటికి లేస్తాడు.
వాడు సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ వరకి లేస్తాడు
ఆ ఓకే లేస్తాడు కదా మళ్ళా టెన్ థర్టీ ఆ టువెల్వ్ వరకు మళ్ళీ ఒకసారి పండ పెట్టాలా మళ్ళీ లేసాక్ క కొంచెం ఫుడ్ పెట్టాలా మళ్ళా ఒక గంట రెండు గంటలు ఆడిపియాలా
వీడు అంతే త్రీ కి పడుకున్నా ఫోర్ కి పడుక్ నా లేవడం ఫైవ్ థర్టీ సిక్స్ కేే లేస్తాడు లేస్తే మళ్ళీ ఆడుకొని నై టెన్ టెన్ థర్టీ సేవన్ ఆ టైం వరకు ఆడుకుండే పడుకుం ఉండదిగా
అవునా అయితే మా పిల్ మా పిల్లగానికి కే ఇట్లా ఇట్ల అలవాటు చేసా త్రీకి పంటాడు త్రీ కి లేస్తాడు మళ్ళా ఫైవ్ థర్టీ
అ
కి లేదా సిక్స్ కి బంటాడు ఇగ మళ్ళా సెవెన్ లేదా సెవెన్ థర్టీ కి లేస్తాడు.
లేస్తాడు అప్పుడు లేస్తే ఓకే వీడు ఆఫ్టర్నూన్ సరిగ్గా పడుకోపెట్ పోతే సెవెన్కి తినక్ కుండానే పడుకుంటాడు డైరెక్ట్ మార్నింగ్ లే వేస్తాడు ఇక నైట్ లోవాడు. పడుకుంటే ఫుల్ మా ఫుల్ అవర్స్ పడుకుంటాడు లేవాడు అది బాధ అందుకే కొంచెం సేపు అన మధ్యాహ్నం ఎప్పుడైనా పడుకొని అని వదిలేస్తి ఇగా
అవునా
ఫుడ్ పెట్టుడేం అవసరం లేదు ఆఫ్టర్నూన్ అంత్ ఆడుకున్నాడు అనుకో తిన్న తర్వాత అసలు నేను పడుకోబెట్టకుండా కేర్లెస్గ వదిలేసిందనుకో సిక్స్ థర్టీ సెవెన్ కి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు ఇక
అదే
ఆ అందుకనే నేను తొందరగా పడుకోబెడతా ఈణ్ణి మధ్యాహ్నం మీ బాబు మంచిగా టైమ్ టేబుల్ అలవాటు చేసినావు కదా ఈవినింగ్ పని పని చేేసుకోవచ్చు మంచిగా
అవును ఆ నేను పనిని చూసుకోని టైం టేబుల్ అనేది పెట్టుకున్న మా మమ్మీ వాళ్ళు ఉండరు కద అక్క టైం కి ఫ్యాన్సీ అమ్మడానికి వెళ్తారు నేన్ మళ్ళ ఒక్కదాని వండుకో తినడానికి మళ్ళీ ఇబ్బంది అయిద్ది అనేసి నేను అట్లా చేసేసిన ఇంకా
అవును ఆ టైం అయితే పని చేసుకునే టైం లో వాళ్ళు వాళ్ళు పడుకుంటే మంచి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు వాళ్ళని పట్టుకొని చేసుకోవాలంటే అటు చూడాలి ఇది చేయాలి అది గానే కాదు
అవును అదే ఇబ్బంది అని ఇక అట్లనే అట్నే అలవాటు చేసినా ఇక అట్నే అలవాటు అయింది నా కొడుక్కి ఇక ఇప్పుడు తిన్నాడు కదా ఇంకాకోసేపు ఆడతాడు ఇప్పుడే అయిపోయింది లాస్ట్ ముద్ద పెట్టినా ఇప్పుడే అయిపోయింది
హ్మ్ఇప్పుడు నైట్ మళ్ళీ తినిపించడం ఇగ డైరెక్ట్ పొడుకోవడమేనా
తినిపిస్తా మళ్ళ నైటు ఎయిట్ లేదా సెవెన్ థర్టీ మళ్ళ అప్పుడు పెడతా కొంచెం
హ్మ్ అది బెటర్ తినిపీయకపోతే మళ్ళీ నైట్ అంతా సరిగ్గా పడుకోరు ఆ
పడుకోవడం కాదు నన్ను పడుకొనీయడు ఫస్ట్ ఆయన పడుకోవడం పక్క
అబ్బా సేమ్ సేమ్ అం అంతే వీడు కూడా అంతే తినకపోతే ఆ రోజు మొత్తం నాయన మొత్తం లేచే ఉండాలి. మొ తంతనే ఉంటాడు
ఎవరైనా అంతేఅక్క ఫీడింగ్ చేస్తనే ఉంటాడు ఫీడింగ్ చేస్తనే ఉంటాడు ఇగ రోజు మొత్తం నైటు
అవును అమ్మో ఘోరం గా ఏడస్తాడు ఆ బాధ కన్నా వీడిని టైమ్ టు టైమ్ పడు ఒక్క పెట్టి తినిపించినకనే పొడుకోబెడతా నేను
వాళ్ళు నిద్రపోకున్నా పర్లేదు తినాలా
ఆ లేదు వీనికి ఫస్ట్ నిద్ర నిద్ర తర్వాతే తినడం వీడు వీడికి నిద్ర కంపల్సరీ అయిద్ది
ఆ అదే ఇక ఆడతడు ఇక కూసేపు ఆడి ఇక ఉయ్యాల్లో ఏసి ఊపితే పన్ కుంటడు ఎమ్మటే
ఆ ఉయ్యాల అలవాటు అయితే బెటర్ అసలు అని
హ్మ్
మావోడు ఉయ్యాల లోకూడా ఆగడు ఉయ్యాల నుండి దూకడమే డైరెక్ట్
అంటే పెద్దోడు అయిండు కదా అక్క ఈ పిల్లోడు కూడా ఇప్పుడు తిరిగి తిరిగి తిరిగి బోర్ల పడి లే లేస్తుండు
అ
ఉయ్యాల కిందికి కట్టాలింగ
నేను ఫైవ్ మంత్స్ ఉన్నప్పటి వరకే ఉయ్యాల లో యూజ్ చేసినా ఇప్పుడు ఉయ్యాల మా ఇంట్లో కట్ కట్టడానికి ఏం లేదు ఉయ్యాల కట్టడానికి ఇక ఎందుకని వదిలేసినా
అవునా ఈ నిన్న మా ఇంటికాడ ఒకటి ఉంటది మా అమ్మోళ్ళ ఇంటికాడ ఒకటి ఉంటది ఉయ్యాల చీర ఉయ్యాల అక్క చీర ఉయ్యాల కట్టింది
ఆ అట్లనే కట్టుకోవచ్చు కాని అవి టూ సైడ్స్ కట్టడానికి ఏం లెవ్వు
వన్ సైడ్ కూడా కట్టుకోవచ్చు అక్క ఒక ఒకటి అది ఉంటది కదా వన్ సైడ్ మూడేసి నిలువు గేసేస్తే అదే ఉయ్యాలైతది అందులో మెత్త ఎయాల
ఆ అయితది ఇట్లా పైన చైన్ లాగా ఉంటే మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో మిడిల్ లో ఇట్లా డిజన్ మిడిల్ ల్లో మామూలుగా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఒకటి ఉంటే దానికి పెట్టేసి పెట్టినాం అక్కడ ఇక్కడ అట్లేం లేదు. ఇక్కడ ఇగ వీడు కూడా కొంచెం పెద్దగా అయ్యిండు కదా ఎందుకు అనేసి ఉయ్యాలేమ్ అలవాట్ చెయ్యను ఉయ్యాల నుండి ఫైవ్, త్రీ మంత్స్ ఉన్నప్పుడు టూ టైమ్స్ పడ్డడు అందులో ను అందులో నుండే మా మా ఆయన ఇగ ఉయ్యలెందుకు కింద పడ్తడు అనేసి వద్దన్నరు ఆయన అయితే ఇగ ఉయ్యాలా అలవాటు చెయ్యాలె
కోతోతుంది ఆహా నో ఇంట్లో ఉన్నది ఉంచాలని చూతం
అష
నోట్లోన్నది ఉంచితే ఆయన పానం నిమ్మలా పడతది.
హా హా
ఈ గదులో కొంచు ఈయనకి పిల్లులు, కోతులు
ఆ ఆహా హా
పిల్లులు, కోతులు, పిలగాళ్ళు ఇలాంటోళ్ళు కావాలా వాళ్ళేమో రారు పిల్లగాళ్ళేమో రారు వాళ్ళేమో పెద్ద పెద్దోళ్ళు
అవును వీడు కూడా అంతే వీనికి చిన్నపిల్లల అంటే ఇష్టం.
ఆ అదే
ఓకే అండి హలో
ఆ మేడం చెప్పండి ఇంకేం సంగతి మీ ఊర్లో కోతులు ఉన్నాయా వస్తాయా హలో హలో హలో హలో
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది నాకు వేరే కాల్ వచ్చింది అయితే ఒకే మా అత్తమ్మ వాళ్ళు కాల్ చేస్ దీని మీద ఎత్తే మీ పిలగాడని ఎత్తింది.
వడద్నాకు
హ్మ్ హు వాళ్ళు కాల్ చేసిర్రు అయితే లిఫ్ట్ చేయలేగానీ మీకు వినిపించలే
అదే అదే
హ్మ్
ఇంగ ఏమంటున్నారు మీ అత్తయ్య
నేను లిఫ్ట్ చేయలేదు మీతో మాట్లాడుతున్నా కదా
అదే అదే డైలీ చేస్తరా ఈ టైంకి
ఆ అత్తమ్మ మా దగ్గరే ఉండే ఈరోజు ఊరికెళ్ళింది అయితే చేసింది బయట్కి వెళ్ళింద అయితే చేసింది మాట్లాడాలి మళ్ళేసి
ఆ ఆ అదే తొక్కి తొక్కి
మీ కాల్ అయిన తర్వాత చేసి మాట్లాడతా. హుమ్ ఏంటి వర్క్ స్టార్ట్ చేస్తారా ఏంది బాబు పడుకుంటే.
ఆ ఇగ పైన పంటె ఇగ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇగా హీట్ వాటర్ పెట్టాలి.
ఎందుకు
నేను స్నానం చేయాలి.
మా అత్తమ్మ మళ్ళీ కాల్ చేస్తుంది.
అవునా ఆ
ఓకే నా
ఒక్క టూ మినిట్స్ ఒక్క వన్ మినిట్ అయితే అయిపోయిద్దిగా.
ఓకే ఎందుకో టూ త్రీ టైమ్స్ చేస్తుంది.
అవునా సర్లేండి మరి రో
ఆ ఓకే అండి